మ్మ్ చెప్పు,
చెప్పు నువ్వే
ఏమైంది
ఏం కాలే తిన్నావా
ఆ తిన్న
ఏం కుర్
మాది బెండకాయ
ఎట్ల చేస్తరు ఒకసారి చెప్పండి కదా ప్రాసెస్,
అంటే అక్క కడిగి కట్ చేసి నూనె లో వేస్తారు
ఉహు
నాకు తెలియదు నేను తింట
నాకు తినడం వచ్చు, చేయడం రాదు.
నూనెలొ యేసి కొంచెం వేయించుతారు వేయించి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మల్ల కారం వేసి కొంచెం మూత పెట్టేస్తె అయిపోతది బెండకాయ ఫ్రై.
అవున నక్ తెలియదు ఆది మమ్ మా మమ్మి అలాగ్ చేసింది. మీ లెక్క చేయదు మరి,
ఎట్లా చేస్తుంది చెప్పు
అలాగ్ చేస్ నవ్వు చూడు పోయి
ఓ పెద్ద పెద్దగ
టమాట వేయి
ఆ జమ్ముత బిడ్డ శ్యాంలొ, సమయంలొ టమాట తీసెయ్యాలి అయిపోతది‌. అంతె ఇంకేం
ఏం నాక్ తెలియదులే
మ్మ్
బావ వచ్చిండ
ఇచ్చిండు. బావ కి పది ఫోన్లు వచ్చినయ్, ఫోన్లొ మాట్లాడుతుండు.
లాక్ చేసి పోయిండు, ఎప్పుడు వరకు మాది అయిపోతది.
యు ఆర్ కూర్చొ అమ్మ, డి కె టి యు ఆర్ ఏ, ఈ
బావకు డబ్బులు వస్తయ్ తెలుసనీ
కాని, బ్యాంక్ డిటెయిల్స్ ఏం యాడ్ చేయ్యెలె దాంట్లొ రాలె
ఏం డబ్బుల్ వచ్చినంక చేయెచ్చు. నాక్ అట్ల వచ్చింది. స్టాటింగ్ లొ నేన్ అందుకు చెప్తున్న,
చీ
ఏ మంచిగానే లేదు ఎట్లా ఉన్నది ఇది వరక్ ఎట్లా ఉన్నది చూసినం
ఊ
వేస్ట్ టెస్టామెది
మంచిగానే లేదు ఎట్లానో వుంది ఇప్పుడు మంచిగ రాలే డ్రెస్సెస్ యూత్ కి అందరూ ఇన్స్టాగ్రామ్ లో అదే అస్తునయ్ ఈద్కా కలెక్షన్ దేకే ఫా హోగయ అట మంచిగా లేవు గలీజ్ ఉన్నయ్ డ్రెస్సస్ బాగా
ఏమో డ్రెస్ ఐతే నచ్చలే నాకు
నా కూడా నచ్చలే అది సవారిలో
ఇప్పుడ ఏమన్నా అంటే జల్కి పోగే అంటది అందుకు ఏమనలేదు నేను హ్హ్
మంచిగా ఫోన్ ఏ మాటింటది
రేపస్తది ఆట ఆమె డ్రెస్ పట్కొన్ అస్
ఏమో అస్తది అన్నది ఎప్పుడు అస్తదో రాదో ఆమే
ఊ
గట్టిగనే చెప్తాంది నిన్ననే ఇవాళ కూడా అట్లానే చెప్పింది రాలే
ఉ ఊహు
వాట్ హాప్పెన్ట్
మేము ఏమో మెసేజ్ జేసి వస్తున్నాం అది చూసుకోలేదు
ఊ ఏంటిదో ఏమో
కిషన్ కిల్ ఫోన్ చేసిండు మెసేజ్ చేస్తాండు ఏం గాదు లే ఇప్పుడు చెప్పుకుంటడు ఇగ డ్రెస్ కొన్న అని
ఊహు
ఇస్తడు
నిస్వా
అగు సరే నేను బావకి పిలిస్తే ఏమ చెత్తగిత్త లేపుతాంది చేతులతోని హలో అన్న అటు సైడు ఇటు సైడు రారు అనుకుంటా అయినా మా గల్లీలా మేం నడుస్తున్నాం ఎవ్వరస్తే మాకేంటిది
ఆ
అగో సూపర్ మాన్ నిల్చొనునాడు చూడకుమను
ఊ ఓవర్ ఆక్షన్స్ మాటల్ మాట్లాడతడు చెప్తే షకీల్ ఓవరాక్షన్ మాటలు మాట్లాడుతడు
ఊ మెసేజ్ పెట్టిండు వల్ల గ్యాస్ స్టాక్ కతం టెన్ టూ ఫిఫ్టీన్ డేస్ తక్ నహీ ఆత దేక్ కర్ ఇస్తేమాల్ కరో
వాటే
స్స్టాక్ కతం హోయెగతి
దగ్గు
శక్లి బోల్డ్ శక్లి
కొన్స గ్యాస్ కొన్స గ్యాస్ ఆజచాహెనా హమ్ ఆప్కో గ్యాస్ డాల్ రే క్యా ఆప్
మా స్టాక్ తమ్ముడే ఏస్కో
కాపారావో గ్యాస్ ఆ ఎక్కడి నుంచి అస్తది అది
ఫిర్ బీ దేక్ కర్ ఇస్తేమాల కరో గ్యాస్ పెట్రోల్ అది ఎ సెంట్రల్ గవర్నమెట్ పంపిస్తది కదా గా గోదాము ఉంటది గ్యాస్ నింపేది
ఇక్కడే కదా మా కంట్రీ కదా మీ స్టాక్ ఎట్లా అయిప
బ్లాస్టింగ్ అది అయిపోయినాయి కదా అయినా కదా అందుకే స్టాక్ లేదు అంటున్నా. నేను అదే అడుగుతున్నా వేరే పార్టీ ఇక్కడే అయితది అది ఇండియన్ గ్యాస్
హుమ్ హెచ్ పి హిందుస్థాని పెట్రోలియ
హా
హుమ్
మీ గ్యాస్ల మళ్ళా పెట్రోల్ ఎందుకు వచ్చింది
నాకేం తెలుస్ అది ఎవరు బయటా ఉన్నది
ఎవరు ఇక్కడ అరే నేను అక్కడి వరకు పోయచ్చినం కదా కనబడే అప్పుడు మాకు అప్పుడు ఉండే అక్కడ ఉండే ఇది ఇడికి ఎందుకు రోజుకు హెయిర్ అని ఎందుకు ఈడిక ఏమన్నా తెచ్చి పెడతాన్న తినిపిస్తాన్న కిల్స్
నామే ఎందుకు కుంటలేదట ఆళ్ళది వద్దు
దేవి అడుగుతాంది ఆడోలోల్ల పోడక్క
మేము చెప్తామన్నా నాకు ఒకటి చెప్పేదెంది అని చెప్పి
ఇదే ఇదే అది అదే అప్పుడు చెప్పిన చూడు ఒక అతను మాట్లాడుతాను షాహీనా
అదే ఎప్పుడు పాత పురాణాని
అది అట్టిగా నేనే చెప్పినా అవును నేను కూడా చూసాను రెండు మూడు సార్లుని నేను అన్నా హౌ హౌ అన్ బాత్ కర్తే హు
హ్మ్
ఉన్నది ఆమె కూడా
నాకే ఎవరి తోటి ఫరక్లేదు నాకైతే నాకు నాది నాకు తెలుసు నేను ఏం చేస్తున్నా ఏం చేస్తా మీరేమనుకోండి మీరు పోయి మోరీలో పడుకోండి ఎక్కడైనా నాకేం ఫరక్ ఉండదు
హ్మ్ ఎవడో షకీల్ కి చెప్పిండట నేను అట్టిగానే కూర్చొని ఉం అని చెప్పినట మా స్టూడెంట్స్ చెప్పినట మొన్న నువ్వు చెప్ అంటాడు నువ్వు నొట్టిగాని కూర్చొని ఉంటావట కదా కూర్చొని ఉంటావు కదా అంటాడు
నీ లెక్క అయితే ఖాళీగా తిరగనని చెప్తే అయిపోతది నీకు నోరులేదా మీకు మాట్లాడడం రాదు వేరే వాళ్ళేమై
నేను చెప్పిన ఎవరు ఆ పోరడు ముందుకు రమ్మని చెప్ ఓ నేనుచెప్తా అనేదాన్ని నేను చెప్పిన
నాక్కూడా ఒకడు ఎవడో అన్నాడు నువ్వు కూడా అట్టిగనే తిరుగుతావ్ అట అని చెప్పలె అప్పుడుది అప్పుడే అయిపోవాలి అది మైండ్ లో పెట్టుకోనే పెట్టుకోవద్దు. నోరు మీద నోరు మీద చెప్పాలి ఫీల్ అయితే ఫీల్ అవని కాతే కానీ ఏమైనా కా
ఓ
అనవసరం అది
బాత నై కర్నా హైతో బ్లాక్కర్దో బోల్తే హ్ము ఊ ఇంకా చెప్పు
ఏం చెప్పాలి
మ మా కే మ ఆ కిందికి ఎవరై వచ్చెయ్మనూ చెప్పేయిమని బయటికి ఎందుకు వచ్చింది అంట ఆమె నాతోని
ఊ ఈమెనంట షైజాన్ దగ్గర పోతదంట అదే చెప్తుంది నాతో.
హ్మ్ ఈమేక్ పడిచెయ్ నా ఇలా
మానమ్మ తీసుకెళ్తదని చెప్పింది అమ్మమ్మ.
ఆ ఆమె పనుకున్నది గదా
ఫన్నద్ లేచింది గదా ఇప్పుడే.
అదే ఘీ చేస్తుండగా హ్మ్
ఏమో ఏమో అట్లానే వినిపిస్తాది
ఏంటిది
ఎట్లనో అయితాంది ఇప్పుడు.
ఇంకా హాఫ్ మినట్
మాట్లాడే లోపల్కి పోతా
ఊ నీక్గూడ
నీది ఎవరు వచ్చేది
పాంచ్
అవునా నువ్ అక్కడ ఎందుకుపోతునవ్
ఉండే అస్తానా గద నేను అట్సైడే
అవునా ఆా ఎట్లనో అనిపిస్తాంది నాక్
ది నాక్గూడా ఎట్లనో అనిపిస్తాంది అని బయటిక్ లోప్
ఊ ఓ బాయ్. ఇగో ఈమె చూడు ఎట్లా బొర్రుతాంది
హాయ్ ఒకట్ ఒకటో ఒకటి కొట్టి లోపల్ జల్దీ పారిపో నేన్ చూసుకుంటా.
అద్దు నేన్ కొట్టలేను. నేన్ పోతున్నా
ఊ సరే బాయ్
బాయ్. ఛెయ్యి మీదనే కొడుతం ఆగు. ఏం చేస్తున్